నమస్కారం అండి బాగున్నారా
కనెక్ట్ కాదు
ఎందుకు రాట్లేదు ఏమో నాకు తెలియట్లేదు
హ్మ్
హ్మ్ఏమి చేస్తున్నారు
ఏం చెయలేదండి ఊరికే కూర్చున్నాం
ఆ హ్మ్ ఏమి చేయలా
ఏంది
అవన్నీ నడిపేదేమో గాని మా అమ్మ అయితే ఆమె దగ్గరే ఉండిపో ఎందుకు వస్తావు ఊరికేనే అని అంటాంది రెండు సార్లు పోయినా పుడుతు నాలకే
హ్మ్
ఏంది రోజూ నాకు దరిద్రం కాకపోతే రోజు తొమ్మిదిన్నరకి ఫోన్ చేసి ది రమ్మంటుంది నేను ఆర్కే చేస్తుంది మా మమ్మీ రోజు తీరిగ్గా లేసి కూర్చుంటాను తొమ్మిదిన్నరకు చేస్తానమ్మా అని అంటది అదే ఈ రోజ్ జూ ఆరుకులే ఎట్లా తొమ్మిదిన్నరకే కదా అని పనుకున్నా ఆరుకు ఆరుఫ్ ఫోన్ చేసి అ రెడీగా ఉండమ్మా ఒచ్చేయి సరేనా అని అన అ ఏంది నార్మల్గా వ అసల్ అప్పుడుకప్పుడు పన్నుదిక్కి ఊరుకినా మొహం కడుక్కొని
నువ్వు తొందరా లేసినప్పుడు ఆయమ్మ లేయదు ఆయమ్
తం గాదు
అ
సర్లే అనీ ఇంగో వొచ్చినంక పడుకున్నా తినేసి కొసేపు పనుకొని లేసి మళ్ళీ పని చూసుకుందామ ఫోన్ చేసి తొమ్మిదిన్నరకి వొచ్చేసావా అమ్మా అన అ ఏందక్కా అప్పుడే చెప్తి కదమ్మా రమ్మని ఆన ఆ అవునక్కా కానీ ఇంత బిరిగ్గా చెప్తారనుకోలే ఊమ్మ్ ఉరికితట్లే ఏందో అదిరా రైజి చ్చేకే వాట్లేదు ఎనకాల కూర్చోయింటే ఏం చేయలో ఏమో అర్థం కాల
అయ్యో
కష్టమే కొంచం
బరువొత్తాందా
బరువు ఆ కొంచము టైట్‌గా ఉంటది రైజు ఇచ్చేదప్పుడు డబుల్ కూర్చున్నప్పుడు
ఉహ్మ్
ఇదేం చూద్దాం మా డాడీయె ఏ ను కొన్లా మొదోళ్ల బండి తెస్సలే అట్లాంటిది చిన్నది వెయిట్ లెస్ ది తెస్తాలే అప్పుడు ఈజీగా ఉంటుంది ఆ ఉమ్మ్ నా ఒతుక్కి నాకొచ్చు నువ్వు తె చ్చేది అని అనుకుంటి
ఖే
ఉమ్మ్ ఫస్ట్ రానే రాదు అప్పుడే బండి వరకు పోయినాడు
ఇంకెంత సేపులే నేర్చుకుంటే ఇంగేముంది సుద్దాం
ఉమ్మ్
ఆ
ఉమ్ కష్టం కొంచెం ఒక సైడే అంటే కష్టం అయితది ఆ అవునా ఆ చూసేది
చిన్నవే ఇంగ స్పీడ్ పోతాయి కొంచెం బరువుండేవే గ్రిప్పుంటాయ్
ఆహ్
ఉమ్ నేర్చుకుంటే యావైన దోలోచ్చులే
ఉమ్
మనం ఫస్ట్ నేర్చుకోవాలా
అవును
ఇంగేం అప్లై చేత్తున్నావా
అ
జాబుల్కి
నీకు ఆ హైదరాబాద్‌లో తెలుసు కదా అట్లా వాల్ దగ్గర కన్నా పోదునా ఒక సారి పోయింటివి కదా హలో వినిపిస్తుందా ఎందుకు ఇనబడ్డం లేదు ఇంతవరు
డబల్ డబల్ ఇనపడుతాంది డబల్ డబల్ ఇనపడుతాం ఆ ఇప్పుడు వసం ఆ ఇప్పుడు వసం
నువ్వు పోయింటివి కదా హైదరాబాద్ కీ
అ
అట్లా నాకు జెప్పు నేను పోతా
మళ్ళా దాదాపు రెండు నెల్లకు వచ్చేసీకీ
ఊమ్ కష్టం మాది చాలా వరకు
మల్ల
వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇయరా
ఎవరూ చేసేది పిచ్ ఈవెంట్సు ఈరు చేసేదే నేన్ కొన్ని రోజులే కద చేసిన్నేదీ మూన్నెళ్ళు
ఉమ్ ఏం లేదు మూడు నెల్లకే మో ఇస్సారు బయట
ఊమ్ ఏమోబ్బా నేనేమ్ అడగలా వాల్లీలా వాల్లీలా మేము అడగలా
అయ్యో అడగాల కదా మరీ అట్ల ఎట్ల వచ్చేసినవ్
ఏందడుగుతావ్ పో ఆడేం చేసినామా వర్క్ అన్నా పోవడం కుచ్చోవడం రావడం ఆ
ఏం పని చేయలేదా అక్కడా
ఊహు రోజులో అంతా కలిపి ఒక అర్ధగంట పని చేసింటా అంతే
ఆ ఇంటిదగ్గర ఏం పని చేసినావ్ మరీ
ఇంగంతే ఊరు నుండి పిచ్చోడగ ఎదురుచూడ్డం వర్క్ ఇస్తారు వర్క్ ఇస్తారు వర్క్ ఇస్తారు లేదా అని
నువ్వు అడగలేదా ఇ
అయ్యో ఓ రోజు పోతే సాల్ వర్క్ ఇస్సానమ్మ ఇస్సానమ్మ ఇస్సానమ్మ అదే మాటే ఇంగ్ అందుకే కదా అంటే మా ఒక్కోసారి ఉంటుంది ఇంక ఒక్కోసారి ఏమో చెక్సు రాపిత్తాడు బిల్స్ ఎంటర్ చేపిత్తాడు ఇంగ అంతే అయిపా
ఉ
టువల్
పన్నెండు వేలు
ఊ ఆయన్ను చానా మేలే ఆ ఆవసలు ఆ పని లేని దానికి పన్నెండు వేలు అంటే ఊ మేలేగా
నేన్ పోతానే మాకిస్సారా పోతే
ఇస్తారు
డైరెక్ట్ గానే ఇచ్చేస్సారా
అందరు ఇంటర్వ్యూ జేత్తారు
ఏం చెప్పల్ల ఆడా
ఇంగేం లేదు నువ్వు అకౌంట్స్ లోకి పోతావు కదా అకౌంట్స్ కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతుంది నాకైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడిగినాడు అకౌంట్స్ గురించి కొన్ని క్వషన్ తినడిగినాడు బాలెన్స్ షీట్ గిమ్మన్నాడు ట్రేడింగ్ అకౌంట్ లో ఏమేమి వస్తయో అని అడిగినడూ మ్ ఇంగేమ్ ఇంగ అట్ల అంటే అకౌంట్స్ కి సంబంధించి గోల్డ్డెన్ రూల్స్ అడిగినాడు
ఉప్
అలా అడిగినాడు అంతే ఊ చెప్పినా అంటే కొన్ని ఆ ప్రోఫార్మాని మర్చిపోయినా కొన్నప్పుడు డిగ్రీలో ఎప్పుడో చదివంది లేదు దా మర్చిపోయిన ఇంటర్లో బాగా చదివినాం డిగ్రీలంత రాలే కాబట్టి ఇంకా సరిగ్గా ఇయ్యలే ఇంగా అట్లా ఏమంత కష్టం ఏం లేదు ఏముందిలే
ఆ నేను పోను నాటుకుంటనే
పోతావా
నేను మా ఫ్రెండు
ఇంట్లో కొన్ని రోజులు చూసాడు అయిపో వీళ్ళు ఉంటారా ఓపితో లేదా అని ఒకవవేళ ఉంటే వర్క్ ఇస్తాడంట నువ్వు ఉంటావా
వర్క్ ఇస్తాడా
ఉ ఇస్తాడంట
మరి నేను పోత ఎల్లుండి
నే నా అక్క నంబర్ ఉందా లేదా ఆడగాయక్క ఉంటుంది ఓ గాయక్క ఉంటుంది ఉంటుంది
ఉ
టెన్ టు సెవెను ఉ
టెంటు సెవెనా అమ్మయ్య ఏడు వరకు ఉండాలా
అ ఏం కాదు ఏడు వరకు పోతే బయటకి పోతే కుప్పలు కుప్పలు జనాలు ఇంకా ఐదాతాంది అన్నట్టు ఉంటారు అట్లే ఏమి భయం లేదు
ఉ
ఔనింగ బానే అనిపించిందా ఇద్దరి కంటే అళ్ళ ఉండవు అనిపించింది
ఇద్దరికంటే ఏరాళ
ఎంత ఉండే ఒక వేకన్సీ ఉంది అప్పుడున్నా నేను పోయినప్పుడు అప్పుడు అందర్ ఫిల్ అయినంది ఈ ఫస్ట్ నువ్వు ఇంకేమైనా ఉన్నాయంటే వాళ్ళు చెప్తారు ఆడున వాళ్ళు ఏమన్నాడంటే ఇంకా వాళ్లు అంటే బాగా చేసాం ఇంకో పక్కనో వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంకా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ వేరే చోటు బాగా చేసినావు అనుకో నువ్వు ఇగ వాళ్ళే వేరే చోటు పంపిస్తారు ఖచ్చితంగా
ఒకచోట నువ్వు చెప్పు
నాకెంత చలిగా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఆ అక్క నెంబర్ ఉందా లేదా చూడల
నువ్ ఎందుకు తరమయితవొ ఏమో ఎవరితో మాట్లాడకపోయినా నెంబర్లు అన్న
కుంటున్నా వాటికి పోతే నీకు పిజ వడదామ అసలు ఎంట్ల తెలుసా ఊరీకనే కూర్చోవాలా తెలుసా
కూర్తుండా ఫోన్ చూసుకుంటా గేమ్ ఆడుకుంటా
ఫోన్ చూడకూడదు అంత మాత్రం ఉంటే మేము చూడమా ఫోన్ చూడకూడదు వర్క్ ఇయర్ సార్ వర్క్ అంటే అటు పోయి అడిగితే ఇస్తానమ్మా కొద్సేపుయిగా ఆగిరా అంటాడు లేదంటే ఆడే కొంచె ఉండు అన్ని నిలబేడతాడు ఆడే నిలబడాల ఒప్పదైదు నిమిషాలు ఇరవై నిమిషాలులేనే నిలబడాల మళ్ళా ఇం కొంచెం పిలుస్తంది అమ్మ అంటాడు ఇంకొంచెం పిలుస్తాడు ఏంది ఆ ఫైల్ ఉండే పేపర్ తేపోమ్మ బిల్ నెంబర్ రాసీస్తాడు తెమ్మంటాడు ఇచ్చిస్తా ఏంది అది నువ్వు అనుకుంటున్నావు నేనే ఊరీకనే రాలే పోతే నీకు కూడా తెలుస్తుంది నువ్వు కూడా ఒక నెలకే వచ్చేస్తావు బాబోయ్ నేనుండనని
కానీ నాకు బిల్లులు అంటే అది అది నేనే కప్పిన బేస్ మీదే
ఆ బిల్లులంటే అన్నీ నీతోనే కదా వీళ్ళలో మహా అయితే నేను నాలుగు బిల్లులు ఇంటర్ చేసినా
ఆ అయ్యయ్యో మరి జీతం టైం కి ఎట్లా వస్తది
ఇత్తాడు ఆ ఇప్పుడు జీతం ఎట్లా ఇత్తుండు అర్థం తీసుకొని నా గల్టీ ఫీలింగ్ అత్తది అత్తంది అబ్బా ఏందిరా మీరా స్వామి
చ్
మళ్ళ శాలరీ మాత్రం కరెక్ట్ ఇచ్చేస్తాడు
అదే పిలుస్తాడు
ఇస్తాడు అదే అడ ఆడవరు ఏం చెయరు కానీ ఇస్తారు అంటే అదేమో అంత ఉట్టి ట్రేడింగ్ కంపెనీషన్ ఆ
ఓహో
వేరే వాళ్ళ దగ్గరకొని వీళ్ళు అమ్మేది
ఉ ఓహో వీళ్ళ స్టాక్స్ అక్కడ కొనుక్కొని వీళ్లు తేస్తార వాళ్ళ దగ్గర నుంచి
ట్రైడింగ్ ఇట్లనే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర కోని వేరే వాళ్ళకి అమ్మేది
ఉ హు మరి వేరు చోట చూడమని అడగకూడదా
ఉ హు నేను వచ్చేసిన నా వల్ల కాదు ఆ బస్సు లో ముయ్య ఆ బస్సు కదన్న అవును ఆ బస్సు ఆలోచిచలే
మెట్రో లో పోవాల్నేమో
ఆ పోవచ్చు ఉన్నాయి మెట్రో ఉన్నాయి
అంతే
మెట్రో మె చిక్కడపల్లిలోనే మెట్రో స్టేషన్ ఉంది
బెంగళూరు లో మెట్రో లో రెండు సార్లు అలవాటుయింది
ఇంగా ఈట కూడా అంతే ఉన్నది
మెట్రోనే మేలు అనిపిస్తుంది
ఉ పోమళ్ల
నువ్వు ఎందుకు బస్సులోకి పోయినవ్ మరి
నాకే నాకే మెట్రో ఏమో ఇక్కనుగుడ ఇక్కలే ఇంతవరకు ఒకసారి కూడా ఇంకా నాకు అంబేద్కర్ అంటే నేనున్న చోటికి మెట్రోకి కొంచెం నడిచి పోవాలా నేను ఇ బస్ ఊరికి ఎదురుగ వెళ్లి బస్ ఎక్కడమే మెట్రో కంటే ఇంగా కొంచెం ములార పోయిన హో అమ్మా నువ్వు బస్సుకి ఎక్కేకి వస్తావే అప్పుడు మనం పరంకల దగ్గర ఎక్కుతాండమే
ఎక్కడ
ఆడా పరిం కాయలు అమ్ముతా ఉంటాలు పొద్దునే
ఆ ఆ
ఆ అంత దూరం ఉన్నారు అసలు మీ ఇంటి దగ్గర నుండి
ఓ
బస్సు అయితే ఊరి నుంచి స్ట్రైటే అందుకే నేను బస్సుకు వస్తా అంట
కానీ మెట్రో అయితే ఫీరిగ్ ఎలిపోచ్చు కాదనే
మీరిగెల్ పోచ్చు
సరే అయితే ఉంటాను సమయం ముగిసింది